ఏబా బాగున్నావా అబ్బా బాగున్నా అబ్బా ఏంజాతన్నావు ఏటంటి సంగతులు సమ్మర్ సెలవులు ఎలాగ ఆ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర భద్రాచలం వెళ్దాం అనుకుంటున్నానే ఇప్పుడు శ్రీరామా నమి కదా ఏమో మా పిన్ని ఎప్పుడు చూసిన రా రా అంటది ఈగ ఈసారి అన్నయ్యకు డ్యూటీ ఒకటి లీవ్ దొరికింది ఈసారి ఒకసారి అయినా చూస్తే మంచిది అంట ఉంటరుాగా శ్రీరాముుల్ పిల్లి
వామ్మో ఎన్నో సార్లు పోతాం అది ఎలా జరుగుది బాగుంటది పూత మట్టుకి కానీ ఆ జనాలల్లా ఏం పోతారుమ్మ తల్లి ఎక్కడ భద్రాది ఎక్కడించిి సినిమలు కాడ నుంచి గొల్ల కాడికి అసలు మేము రెండు సంవత్సరాలు పోయి తెల్లరీ లేగనే లేగలేదమ్మ
బాగుంటుందా మరిబాగుంటద మరి బాగుంటది ఎంత అలసిపోతావు మనుషులు ఎట్లుంటారు సినిమాకి పోయినావ పోతావా నువ్వు సినిమా చూస్తావా ఆ వెళ్తాం అబ్బా
సినిమాకి పోతే టికెట్ తీసుకట్టనికి పోతే జనాలు ఎట్లుంటారో అట్లా ఊహించుకో
అంత జనం ఉంట్రూ ఒకప్పుడు అంటే టీనిమ సినిమా హాల్లో బాగా రష్ ఉండేది ఇప్పుడు నార్మల్గే ఉంటుంది అప్పుడ అంటే సెల్ఫోన్లు లేవు ఇప్పుడు బానే ఉంది అయితే ఏమైతే ఎందుకని ఒక సంవత్సరం అయితే చూస్తే మంచిదిగా పుణ్యంగా అని చెప్పేది బాగుంటది అసలా
వెళ్ళి చూడాల కానీ కష్టపడి చూస్తే మట్టుకి రెండు రోజులు ఇవ్వాల ఇవ్వాలనే పోతారు మరి కొంతమంది శుక్రవారం అంటారు కదా ఏవారం ఇస్సా మీకు ఆ శుక్రవారం అంటారు కొంతమంది ఇవ్వాలే పోయి అక్కడ అ బుక్ చేసుకొని అలా కూర్చుట అదే మరి దర్శనం కంపల్సరిగా దర్శనం తీసుకు నుకుట్కి వాళ్ళ సాయంత్రం వెళ్ళి అక్కడ జాగ బుక్ చేసుకుంటారు మీ దగ్గర ఉ దగ్గర ఉండాలని జాగ బుక్ చేసుకుంటారు రూల్ తీసుకనిారు అసలుకి ఎలా అంటే నేను ఒక సంవత్సరం మర దగ్గరండి చూ ఎలా చూస్తారు శప్తయ్యరు ఫస్ట్ శ్రీరామన అంటే ఎలాగంటదింటే ఒక ద్రగులు జనంగా సీతమ్మవారిని రామ రా రా రాముల వారు ఈ ప్రథానం చేసుకుంటాడు ప్రథానం చేసుకొని ఇప్పుడు పెళ్ళి పది రోజుల క్రితమే బుక్ౌట్ అయిపోయింది అప్పుడు ప్రధాన చేసుకుంట కూర్చొంది ఇప్పుడు పెళ్ళి అయితే పెద్ద బండప వేస్తారు బండప వేసి ఫస్ట్ రాలవారిని తీసుకొస్తారు
ఉహు
ఫస్ట్ రామవారిని తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టి తర్వాత అ మళ్ళా అదే దాంట్లో పల్లకిలో సీతమ్మ వారిని తీసుకొస్తారు తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి అనేకమైన పూజలు మంత్రాలు ఆ ఒకసారిగా మేము రెండు సార్లు వెళ్ళినము ఒకసారి దర్శనం కాడి వెళ్ళినాం ఇక మనం ఆ జనాలలో బోలేమి లేని ఇక టీవీ పెట్టుకొని చూడటం పూజలు ఇక మస్తు పూజలు ఇక అక్కడ నుంచి ఇక పూజారే
అదే అదే లేదు రాములు వారు ఎందుకు కడతారులే కానీ ఏమో ఒక్కసారి చూస్తే అది కూడా మంచిది పుణ్యం అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు మేము అందరు కలిసి వెళ్దాం అనుకుంటున్నా ఒక రెండు మూడు ఫ్యామిలీ కలిసి ఒకసారి వెళ్ళి చూసాం అనకు మాకు ఒక ఐడియా వస్తుది కదా
అంగని బీవ రావమ్మ రెండుసార్లు చూసాము ఇక వద్దు ఇక తెలణ వాళ్ళకి ఇట్ట మా అక్కయ్య పిల్లలకి వాళ్ళు వాళ్ళు దూర దూరం ఒటారుగా వాళ్ళకి చెప్పటం ఒకసారి చూడండి బాగుంటుంది అనిని చెప్పటం కాని నేనైతే పో
అదే దానికి ఖర్చు ఎంత అయిద్ది మామూలుగా ఏ ఉన్నాయా తెలుసా
ఖర్చు అంటే ఇప్పుడు ఇది వచ్చిందిగా ఫ్రీ బస్ ఉందిగా ఫ్రీ బస్ ఉందిగా ఎక్కడైనా అక్కడ ఎక్కి ఇక భద్రాచలాలు దిగితే చాలు ఇక అక్కడ నుంచి గొల్లకా ఇక్కడి నుంచి గొల్లకాడికి ఈ మామూలు టైం అయితే ఇరవై రూపాయలు ఇప్పుడు యాభై రూపాయలు తీసుకుంటాడు
అదే
యాభై రూపాయలు తీసుకొని ఒక కట్ట ఉంటుది ఆ కట్ట మీనే దిస్తాడు
ప్రత్యేక దర్శనం అట్లాంటి జరుగుతుందా
కుదరదమ్మ కట్టకారు దించతే ఆ జనాలల్లా ఊపుకుంటే నెట్టుకు నెట్టుకుంటూ పోతారు మరి అది మగపిల్లలు యవ్వనస్తులు అయితే ఇ అలాగ మండపం దగ్గరికి వెళ్తారు కానీ ఇకా మాముల్లోళ్లు అయితే వెళ్ళలేరు మరి మేము పోయిన సంవత్సరాలు ఆట్ రీతిగా ఉంది. మరి ఇప్పుడు అంతా టీవీలలకి వచ్చిందిగా, అక్కడ దేవుడు పెళ్లి జరుగుతుంటే, ఇక్కడ ఈ టీవీలలా కాడ అదే రకంగా చూపిస్తారుని, చాలా మంది వెళ్లట్లేదు. ఇక ఏదో కొద్ది కొద్ది మంది వెళ్ళాల ఒకసారి చూడాలా పిల్లలకి సెలవలు కదా చూపియాలా, అర్జెంట్టుగా వెళ్తారు దానికి ఖర్చే ఉండదు. గట్లా హ్
అదే ఇదొక్క సంవత్సరం అల్ళ ఒకసారి చూస్తే పిల్లలు కూడా వెళ్దాం వెళ్దాం అంటున్నారు అట్లే ఇక పర్ణశాల అవి కూడా ఉన్నాయి కదా
ఆ
ఆ పర్ణశాల అవి కూడా చూసోద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం అబ్బా ఒక వారం రోజులు అట్లా వద్దాంమని చెప్ప చెప్పేసి అనుకున్నాం అయితే నీకు తెలిసిన వాళ్ళది ఏమన్నా లాడ్జ్ గానీ
ఇప్పుడు ఇప్పుడు మీరు దగ్గరకి వెళ్ళి చూడాలంటే ఒక పోలీసు ఆయన ఉంటడు ఆయన మాకు చుష్టం ఆయన ఆయన్ని గలుసుకుంటే ఆయన్ నా మనల్ని దగ్గరకి తీసుకుపోయే అవకాశం ఉంటది.
అవునా అంటే కొంచెం వాళ్ళ నెంబర్ ఇస్తారా. ఒకసారి మరి మాట్లాడుదాం
ఆళ్ళ నెంబర్ నాకు రాదమ్మా, నేనేం సదువుకోలేదు నాకు ఆయన నెంబర్ రాదు. ఆయన పేరు అంటే సత్యం ఆయన పేరు సత్ మా అబ్బాయి వచ్చిన తర్వాత నెంబరు ఇప్పిత్
సరే సరే పేర్లు ఎందుకులేండి. మీరు మాట్లాడతాను అంటున్నారుగా ఇంకా నాకేం వద్దులేండి. నెంబర్ అయితే ఏం వద్దు కాని అట్లే పన్నశాల ఇటు కూడా వెళ్దాం అనుకుంటున్నాం తెలిసింది. ఏదైనా టాటా మ్యాజిక్ కానీ కార్స్ ఏమైనా ఉంటాయా. అక్కడ రెంట్ తీసుకోవడానికి
ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు రాములవారి పెండ్లి ఒక్కాడ, పర్ణశాల ఒక్కాడ మరి ఇంక అది తెలుసోలేదో పర్ణశాల మంచిగా ఉంటది. ఇంకా ఈ పెళ్ళి కన్నా పర్ణశాల వెళ్ళి వస్తారు చాలా మంది బాగుంటదట, అక్కడ స్ ఆ సీతమ్మోరు చీర కట్టుకొం ఆమడుగులేయ్ ఇత్తం ఆమె యవనాస్త్రాలు ఇవ్వటం అంత మొత్తం అక్కడే ఉంటదట, కానీ నేను కాడ అది చూడలేదు. ఇన్ని రోజులు లేదు కానీ చాలా మంది అలా చెబుతారు అక్కడకి పోవాలంటే మామూలు టైంలో వెళ్ళాల పర్ణశాల వెళ్ళాలంటే మామూలు టైంలో వెలితే మనం వెళ్ళగలం
అదే లేగాని ఒకేసారి రెండు కలిపి చూసి చూసేసోద్దామా అని అనుకుంటున్నాము అంటే మళ్ళా అదొకసారి ఇదొకసారి అయితే ఎందుకు
హ్మ్
అట్టే ఈయా పాపి కొండలు ఇవి కూడా ఉన్నాయి కదా
ఆ మీర్ మీరు ఒక ఫ్యామిలీతోటి రావాలంటే ఫ్రీ బస్ కాకోకుండా పిల్లలతోటి కలిసిపోకుండా ఉండాలంటే ఇక ఏదో ఒకటి టాటా ఏసో సుమో ఏదో ఒకటి కారు పట్టుకొని వస్తే మీకు కారు అక్కడ పెట్టుకోవడానికి కూడా మంచి కొద్దిగా టెంటేసి ఉంటది ఎండలో పెట్టుకోకుండాగాడ అక్కడ పెట్టుకోవచ్చు మనం వచ్చి మళ్ళా అక్కడ కొద్దిగా రెస్ట్ తీసుకోవచ్చు అలాగుంటది కార్ అయితే
అవునవును అప్పుడు ఒకసారి మేమేం చేసామంటె అంటే మారేడ్మిల్లి వెళ్ళాము
మారేడ్మిల్లి ఆ
ఫ్రెండ్స్ తో ఎల్లాం అటుసైడే కదా భద్రాచలం దాటి అయితే మేము ఏం చేసామంటే అక్కడి దాకా మామూలుగా బస్కు వచ్చేసాం సూపర్ లగ్జరీకి
హ్మ్
తర్వాత ఏం చేసామంటే ఇగ అక్కడ ఓలాలో కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళాము
హ్మ్ హు
అదే ఇగ అదే అనుకుంటున్నాం అక్కడ వచ్చాక ఓలాలో కార్ బుక్ చేసుకుని వెళ్దాం బెస్టా అనిపిస్థాంది.
అట్ అట్లా వెళ్ళాలంటే కారు అయితేనే బెటర్ ఇప్పుడు నువ్వు పాపికొండలు భద్రాచలం మరి అటు అన్నీ చూడాలనుకుంటే మళ్ళా కట్టకి కానీ మరి అటు గో అటు గో అదే సప్పడిదిగో అవన్నీ బోవాలంటే నువ్వు కారయితే బెటరుంటది మీ వాళ్ళు అందరు వస్తున్నారంటన్నావు కదా పిల్లలతోటి వస్తుంటే పిల్లలకి ఇక తిరగలేరు వాళ్ళు కారు అయితే బెటర్
అదే అదే అనుకుంటున్నా ఒకవేళ కుదిరితే నువ్వు వస్తావ మరి మాకు అంత ప్లేసెస్ అవి తెలియదు కదా
అమ్మ నేను నేను రాలేనమ్మా మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు రమ్మన్నా నేను వస్తా కానీ నేను రాలేను ఇప్పుడు అసలు
అదేమంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవన్నా ఉన్నారా మరి ప్లేసెస్ చూపీడానికి మాకు
తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారులే కానీ ఆ ప్లేస్ గానీ మీరు ఒకేలా రెస్ట్ తీసుకోవాలంటే గెస్ట్ హౌస్లు కానీ అట్లా రూములు ఒక సంవత్సరం మా బంధువులు వచ్చారు వచ్చినప్పుడు మా అబ్బాయి తీసుకెళ్ళి కట్ట ఎమ్మటే పోర్షన్లు మొత్తంగాకూడా రెంట్కి ఇచ్చేస్తారు అక్కడ మేము ఒక రూమ్ తీసుకొని మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇచ్చేసాం అనమాట అలాగయితే మనకి అలిసిపోకుండా ఉంటారు పిల్లల తో టి అలిసిపోతారు చాల కష్టం నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నా బాగా కష్టంగా ఉంటుంది మామూలు టైం అయితే నువ్వు ఎక్కడికి రా అంటే అక్కడికి వస్తాను నేను
అదే అదేగా ఒకసారి చూస్తే మంచిగా మాకు కూడా ఒక ఐడియా ఉంటది. ఎప్పుడు చూసిన టీవీలో చూస్తున్నావ్, సిఎం గారు వీళ్ళందరు కూడా వస్తారు కదా కదా బాగా హడావిడి ఉంటది ఒక ఒకసారి డైరెక్ చూస్తే దర్శనం మంచిగా జరిగినట్టు అనిపిస్తుందిగా అని
పతి సంవత్సరం ముఖ్యమంత్రి వస్తాడు. ఆ తలంబ్రాలు పోయటానికి ఇది ప్ర ప్రధానమ ముఖ్యమంత్రులు అందరూ వచ్చారు.
అదే అదే సరేలే నేను ఒకసారి వీళ్ళు కూడా కనుక్కుంటా ఏమైనా కార్ కాని ఏమైన్నా బస్సు నీ మినీ బస్ కాని ఏమన్నా ప్లాన్ చేస్తాం లేదంటే అక్కడికి వచ్చి కార్ తీసుకొని ఒకసారి అటు పర్న్నశాల అటు ఇంకేమనా ప్లేసెస్ ఉన్నామో అక్కడ చూసుకొని వద్దామని చెప్పి ఆలోచన
అయితే ఇప్పుడు రేపు మీరు నైట్ బైదేరాలండి నేను కూడా మా అబ్బాయిని అడుగుతా మీరు కారు అయితే అలస లేదు కాబట్టి మీరు ఎటు తిరిగి వచ్చినా నేను కార్ లో ఉంటా. అక్కడ కొంత వరకి నేను కూడా చూపిస్తా కారయితే అయితే నేను రాగలను గానీ నేను రేపు నైట్ బయలుదేళ్తారా మీరు
అ ఎల్లుండి అట్లా కదా
అవును నైట్ బయలు దేరితే నేను మా అబ్బాయిని అడిగి నేను కా కూడా ట్రై చేస్తా మరి
అసలు ఎంత మంది మాకు అకామడేషన్ ఎక్కడనా కుదురుద్దా అని చెప్ప
ఆ సా సాయంత్రం ఆరు న్నర ఏడింటికి బయలెల్లండి
ఓకే ఓకే బాయ్ మళ్ళీ కాల్ చేస్తానండి
ఓకే ఓకే ఓ ఆ బాయ్